హాయ్ అండి బాగున్నారా
ఆ బాగునా అండి బా బాగున్నారా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాల్ లో ఉన్నా
తిన్నారా
ఆ లేదండి ఇంకా తినాలి
ఆహా ఏం కర్రీ చేశారు
ఇవాళ దోసకయట్టమాట వండనం ఉమ్
అవునా ఇప్పుడే బియ్యం కడిగానండి అన్నము వండర్
హ్మ్
దోసకాయ కర్రీ వండిళ్ల
ఆ
మీ కేక్ కర్రీ అంటే ఇస్తామ అండి వెజ్లా నాన్ వెజ్లా
నాకు కూరగాయలలో పచ్చడి అయితే కొబ్బరి పచ్చడి బాగుంటద అండి. కర్రీస్లో టమాటా టమాటా వంకాయ బాగుంటది తను జెంటి గా అవీ అన్నిది ఈట్లనేవుండమను మామూలుగా అనీ కూరగాయలు తింటూనే ఉంటాయి
అవునా
ఆ అలుగడ్డ ఫ్రై అన్ని వండుతా రోజుకొకటి వొండితానే ఆ కూరగాలు తినాలిఅనిపిస్తాది
అవునవును
హమ్
చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా అండి మీకు.
మా కూర్చున్నప్పటి నుంచిే అంటే మా ఎందుకడ దాగుతుంది మేం మాట తినండి బా తిన మాట వింటాంన్నా మా.
ఆహా
అవే మంచిగా అనిపిస్తాది మీరేం తింటాం
ఉమ్ ఉమ్
మీరేం కర్రి ఇష్టంగా తింటే
మేమా అలుగడ్డ ఫ్రై చేస్తా. ఆ ఈ అల్గడ్డ ఫ్రై చేస్తా ఇంకా చిన బీరకాయ ఇష్టం తక్కువ మ్
ఆ
ఉమ్ ఇగ చికెందంటే ఇగా చి చికెనే ఇష్టం. చి నాన్ వెజ్ ల నాన్ వెజ్ ల ఆ దొరుకుతాయి. ఉమ్ వండుతాం. మాట్లాడు
మరి రైస్ అండి అంటే నాన్ వెజ్ వేసినప్పుడు రైస్ ఏంండుతారు బాస్
బార రైస్ చేస్తాం అండి బగార రైస్ చేస్తాం మీరు
ఆఓ మేము నార్మల్ రైసే వండుతాం బగారకి. ఎప్పుడన్నా ఇగ ఇగ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గిట్ల ఎవరైనా వచ్చినా, చుట్టాలు గిట్ల ఎవరైనా వచ్చినా బాస్మతి రైస్ తోనీ మంచిగా బగార ఏస్తం నార్మల్. ఇప్పుడు ఎ లో మన వైట్ రైస్ తనే తిన్న
హ్ హ్ నార్ మల్లప్పుడు నేను గూడ ఒసారి నా ఇష్టం ఆ ఇష్టంగా అయితే ఈగ ఆ ఎప్ ఎప్పుడు ఒకసారి తినబుద అయిత్ తే బగారా రైస్
ఊ బాస్మతి రైస్ తోనే బగార రైస్ బాగుండదు అని అంటే మనం వైట్ రైస్ తొని బాగా అలవాట్లేగాని బాస్మతి రైస్ తోని కొంచెం తిన్నా మంచిగా ఫంక్షన్ లుక్ వస్తంటది అది సరిపోతుంది వస్తుంది అద అయితే ఎప్పుడన్నా తినాలనిపిస్త మేము కూడా తెప్పిస్తాం హా హ్ ఇపుడు అవి వాటితో జేస్తే స్పెషల్ ఎమ్
ఆహా మీరు బాస్మతి రైస్ తోటి అంటున్నారా ఇంగే బస్మస్ రైస్ తోటి ఎప్పుడు మేము ట్రై చేయలేదాన్ని
ఉమ్ బాగుంటది ఒకసారి ట్రై చేయండి, కాకపోతే బాస్మతి రైస్ బాగా నానాలి, అప్పుడే దాని టేస్ట్ ఒస్తది. ఇప్పుడు మన రైస్ అంటే ఎమ్మటే ఆ చేస్ నేన్ మామూలుగా మా చెల్లెళ్ళు గని మా ఆయన గాని ఎవరన్నా అందరం కలిసైతేనె చేసుకుంటం దినకు స్పెషలు తన చేయాలంటే కానండి
ఆహ కాద
ఊ ఒక్కదానికంటే వర్క్ ఎక్కువ ఉంటది అండ్ వాళ్ళు పక్క నుండి చెప్తాంటారు హెల్ప్ఫుల్ ఉంటది కాబట్టి అన్నీ చేస్తా
అవునవును చాలా కష్టం కష్టం కదా బిర్యానీ చెయ్యడానికి ఇద్దము
ఓ మస్తు టైం పడుదండి అది అది మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయి దర్లేస్తలేదేం బా బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్ ఈ
ఇక అయన్నీ చేయాలనుకుంటే ఇగ మనం
ఒక రోజు మాత్రం అన్నీ చేసినాం గదా అనిపిస్తది, సేమ్ అదే బడ్జెట్ పడుత్ దెదేదో బయట కొచ్చుకొని ప్రశాంతంగా తింట్. డైవర్ ఎంత కష్టపడు పోయే. ఉ ఎట్లా ఇవి సమ్మర్ లో కాబట్ తీస్ లడ్డు వేడికి ఊడికిపోతాం ఆ వంటకి
ఆ
వాళ్ళకంటే బయట రెస్టారెంట్లలలో ఫ్యాన్లు ఉంటాయి
ఆ ఆ అవును అవును.
లేదంటే కుకింగ్ అయ్యిపొంగానే ఏ సీలో కూర్చుంటుకోసేపు ఇట్లా వాళ్ళకు సెట్ అయితది కానీ ఇగ మనకి కిచెన్ ప్ తను ఉంటది గాదా
అవు
ఊ
అవునవును ఏ ఏమో అయాస్ కొనుక్కో బుద్ధి అయితది బయటనే కొనుక్కో బుద్ధి అయితది ఇంట్లో చేసే బదులు కానీ నా బయట తింటే బెట
అవును
చికెనూ కొనాలి బాసుమతి రైస్ కొనాలి అన్ని కొనాలిలా
అవునవును ఊ మళ్ళ అదెందో బయట లక్ రాదండి మళ్లా
ఉ ఉ అవున్
ఓసారి ట్రై జేసిన రాదు
ఆ
ఉమ్
మా ఫ్రెండ్ చేస్తాందండి మస్త్ చేస్తాది.
అవునా కుర్దుద అండీ
హ మస్తు కుదురుతది
ఆహా
దానివి
వాళ్ళకు అలవాటు ఉంటదండి మంచిగా జెస్తారు వాళ్లయినా
ఆ అవునవును అల్వాటు బాగుంటది చేస్తా ఉంటు కొంచం డబ్బుల కమిటా ఎస్ సరే మంచిగా చేస్తావ్ అన్ని
అవునా మీరు వెళ్తారా అప్పుడప్పుడు భోజనానికి గిట్ల అయితే
అప్పుడప్పుడు
తినడానికి వెళ్తారా అండి అప్పుడప్పుడు
హా వెల్తమ్ అప్పుడప్పుడు ఎ
మ్
మీరు వెళ్తార
మేమ్ బయట ఎవరింటికంటె ఫంక్షన్స్ కి వెళ్తే తింటాం బిర్యానీ
అహా బయట బయట ఆ రెస్టారెంట్ ఫ్రెండ్స్ లాకి వెళ్తాం మేము
ఫంక్షన్స్ కి ఇట్లా అయి
ఆ ఆ
హ
మటన్ బిర్యానీ కూడా బాగుంటదండి
ఆ అవునండి
అ
దాన్ కన్నా బిర్యానీలో స్పెషల్ బిర్యానీ బావుంటది.
స్పెషల్ బిర్యాని
ఉమ్ అది ట్రై చేయండి బావుంట ద దమ్ బిర్యానీ కన్నా స్పెషల్ బావుంటది ఇంకా
ఏమో ఎప్పుడు తినేదే స్పెషల్
ఓ అంటే మేము కూడా ఇట్లా ఎప్పుడు దమ్ చేసేదే ఎప్పుడు ఇదే తిని తిని తిని బోర్ గొట్టేసిందని ఒకసారి స్పెషల్ కే వెళ్దాం స్పెషల్ తీస్ కుందామంని స్పెషల్ గా తీసుకున్నా సూపర్ ఉంది ఇక ఎపుడూపుడు స్పెషల్గా తీసుకుంటా జస్ట్ ఒక సింగిల్ దమ్ తీసుకుంటా మేలండి స్పెషల్ తీసుకుంటె మస్తుంటది
హ్మ్ హు
హ్మ్ బాగుంటది
ఇప్పుడు ఎండాకాలం కదండి ఏసీ ఏం పడ్లు తింటున్నారండి మీరు
పుచ్చకాయలు ఇప్పుడు మాంగోస్ బాగా వస్తున్నాయండి మ్యాంగోస్ ఇట్లా
ఆ
అవితింటునం బాగా
అమ్ హ్మ్
హ్మ్
మాంగోస్ బాస అసలు పుల్లాగా తనే మాంగోస్ తినమంటే
అవును
హ్మ్ అప్పుడు ఒక్క తీకాయ ఎన్న వంద అల్ నేనే దొరకనే దొరక
అవునండి
అ ఏందో ఏమో సో పండ్లు ఏవై తానియో ఏ పుచ్చ కాయ్ కూడా రావట్లేవు ఒకస
హ్మ్ హలో
పుచ్చకాయలు తింటున్నారా మీరు
ఆ తీసుకుంటాం అండి
ఎవరో బిర్యానీ బిర్యానీని పుచ్ పుచ్చకాయ తిని చనిపోయారంట ఫ్యామిలి
అవును అవును విన్నా నేను కూడా న్యూస్ లో
హ్మ్ నిజమేనా అండి
ఇ ఏమో అండి ఒక ఒక వీడియోస్ అయితే ఆ దానికి దీనికి సంబంధం లేదు అట్లా తిన్నవాళ్ళు ఏం కాలేదు కాని మనం ఫుడ్ పాయిజనింగ్ అయి్య ఉండొచ్చు అని కేసు నడుస్తుంది అన్నారు తర్వాత నేను చూడలేదు దాని గురించి
ఉమ్ గా అందుకే రావట్లే అని అంటాను తు లము
ఆ మీకడ తీయగా ఉంటాయా అండి ఉచ్చకాయాల ఇడ సప సప కోస్తున్న
అ ఇంగ మా దగ్గర కూడా గంతే
అవునా ఆ పెద్దగాన ఉన్నాయి కయలగానే స్వీట్ ఉండట్లే
ఉమ్
స్వీడ్ ఉండే కాయమంచు అనిపిస్తుంది
ఆ స్వీట్ ఉంటే మంచిగా తినబదు అవుతుంది చప్ప తప్ప ఉండి అంతా రేటు పెట్టి తినాలంటే ఏ
హు అసలి ఇప్పుడు సకుగుం నాల రే ఇలా సందల్సా బయటికి పోట్లే కదా ఇన్పోట్ అవ్వట్లేవు కదా బయట దేశాలకు ఇట్లా
ఉమ్
అయినాకం రేట్ టే ఉన్నాయి
అవును హు అవునండి సరే అండి ఓకే అండి
ఆ ఓకే అని
థ్యాంక్ యూ అండి